హలో ఆ హలో చెప్పండి
ఈ రోజు టాపిక్ చిన్న కు కుటుంబం పెద్ద కుటుంబం గురించి మాట్లాడదామ అండి
ఆ ఓకేనండి చెప్పండి
ది మాత్రము పెద్ద కుటుంబం అండి అత్తయ్య మామయ్య య ఇంకా మా మర్ది ఇద్దరు మరుదులు అందరం కలిసి హ్యాపీగా గడిచి గడుస్తూ ఉంటుందండి మా మా ఇంట్లో అయితే మీ ఇంట్లో
మాది అనేది పెద్ద కుటుంబం ఏ కాదండి మాది చిన్న కుటుంబమే న్యూక్లియర్ ఫ్యామిలీ నేను మా హస్బెండ్ డు నాకు ఒక పాప ఒక బాబు ఉన్నారు మాది చిన్న ఫ్యామిలీ ఆ నాకు తెలిసైతే పెద్ద కుటుంబం వల్ల చాలా సంతోషం ఉంటుందని అయితే విన్నాను మీరే మీరే చెప్పాలండి ఎలా ఉంటుంది హ్యాపీనెస్ అయినా ప్రతిది ఏదైనా సమస్య వచ్చినా అందరి కలిసి ఆ సమస్య సేన్ అనేది పరిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తారని తెలిసింది సో పెద్ద కుటుంబం చాలా అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని కలగలిపి ఉంటాయి కదా అండి అంటే కష్టాలు నష్టాలు అ అన్ని కలగలిపి ఉండడమే జెంట్స్ ఫ్యామిలీ అని అన్న అని అనడం విన్నాను మీరేమంటారండి
అవునండి మీ మీరు చెప్పింది నిజమేనండి ఇక అందరు కలిసి ఉన్నట్లయితే సమస్యలనన్ని ఓ ఆ ఇట్లా ఒకరే ఉన్నారనుకోండి, చిన్న ఫ్యామిలీ అయితే ఫ్యామిలీలో వాళ్ళు మాత్రమే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సి వస్తాది. తది కానీ పెద్ద ఫ్యామిలీ అయితే ఎవరికి ఏం సమస్య వచ్చినా అందరూ కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారండి. సో పెద్ద ఫ్యామిలీనైతే నేను యాక్సెప్ట్ చేస్తానండి.
అవునా అండి, అయితే ఇంకా ఏంటి అండి మీరు పండగలు ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు పెద్ద అంటే పెద్ద మేమ్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒకవేళ పండుగలు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అలా ఇలా వెళుతాము. అంటే మీరు ఒకటే దగ్గర ఉంటారు కదా? పెద్ద కుటుంబం కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళకుండా ఒకటే దగ్గర ఉంటారా? లేకపోతే ఎక్కడికైనా వెళ్తారా?
వెళ్తాం కానీ తక్కువగా వెళ్తామండి. పెద్ద కుటుంబం కాబట్టి అండి మనమిద్దరము అలా మాట్లాడ కూడదండి. కొంచెం నేను మాట్లాడాక స్టాప్ చేసాక మీరు మాట్లాడండి.
సరే అండి.
మ్ పెద్ద కుటుంబం మాకు సెపరేట్ గా ఒక పండుగ అంటూ ఏమీ అవసరం లేదండి. ప్రతి రోజు పండగ మాదిరిగానే ఉంటుంది మా ఇంట్లో ఇంట్లో అందరం కలిసి వంటలు చేసుకుంటాము. అందరం కలిసి మాట్లాడుకుంటాము. టీవీ చూసుకుంటా ఉంటాము మాకు ప్రత్యేకంగా పండగలు అనేవి అవసరం లేదు మాకు. రోజూ పండగలాగే ఉంటుంది. ఇంకా విలేజెస్ కి అంటే తక్కువ వెళ్తూ ఉంటాం కానీ తక్కువ గా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా పండగ రోజు వచ్చింది అంటే రోజు యాజ్ టీజ్ గా చేసుకునే వంటలే చేసుకుంటాము. అట్లాగే కలిసే చేసుకుంటాము. కాకపోతే పిండి వంటకాలు అనేటివి ఇంకా ఎక్కువ. ఎక్కువగా చేసుకుంటాం అన్నమాట. పండగ రోజు కాకపోతే ప్రతి రోజు పండగ వాతావరణమే ఉంటుంది. పెద్ద కుటుంబంలో అయితే. మీ చిన్న కుటుంబం గురించి చెప్తారా అండి.
ఉ ఆ చెప్తానండి చిన్న కుటుంబం అంటే మేము అందరము ఇంకా పండుగ పండుగ కు, పండుగలకు మీకు ప్రతి రోజూ పండగనేనా మాకు పండగలు వచ్చినప్పుడు పండుగ పండుగనేనండి.
అంతే పండగ చేసుకోవడం పండగ వల్ల ప్రాముఖ్యత ఏంటి అనేది తెలియాలి పిల్లలకి జనరేషన్ తెలియదు కాబట్టి మేము పండగ జరుపుకుంటాము. జరుపుకో అంటే వాళ్ళలకు ఆ పండగ సెలబ్రేషన్ ఎందుకు వచ్చింది, ఏంటిది ఏ అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. మీకంటే ప్రతి రోజు పండగ అలా ఉంటుంది. ఉంది అంటున్నారు కానీ, మాకు పండగ వచ్చినప్పుడే పండగనండి. అది మాత్రము చిన్న కుటుంబంలో అనిపిస్తుంది. మీరు చెప్పండి. హలో చెప్పండి హలో! హలో
అదే పెద్ద కుటుంబం తీరు పండుగగా మాదిరిగానుంటుంది ఇంకా కానీ కొంచెం ఆ ఆ కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయండి ఆర్థిక ఇబ్బందులు అలాంటివి కూడా ఇంకా అందరికి చూసుకోవాలంటే ప్రాబ్లమ వుతుందనమాట ఇంకా చిన్న కుటుంబంలో అయితే ఎవరి సంపాదన వాళ్ళకే ఉంటుంది కదండి
అలా ఎందుకుంటుందండి పెద్ద కుటుంబంలోని అందరు కలిపి అందరు సంపాదిస్త రు అందరు కలిపి ఆ ఆ ఆర్థికంగా అనేది బలంగా ఉంటుంది కదండి నేను తెలిసిన కాడికయితే పెద్ద కుటు కుటుంబంలోనే ఆర్థికంగా అనేది ఇబ్బందులు ఉండవని విన్నాను ఇంకా చి చిన్న కుటుంబంలోనే ఒకరేసి ఇద్దరు సంపాది కుంటారు వాళ్ళు అనేది దానే పొదుపు చేసుకుంటూ ముందుకెళ్తారు కానీ పెద్ద కుటుంబంలో అలాంటి ఆర్థిక సమస్యలు ఉన్ ఉండవని నేను విన్నాను మీరేమో అలా చెప్తున్నారు
అలా ఏమి ఉండదండి ఇప్పుడు ముగ్గురు సంపాదన అందరికి ఈక్వల్ గా ఉండాలని ఉండదు కదండి ఐదు వేల ఫింగర్స్ ఒకే రకంగా ఉండవు కదండి అట్లాగే సంపాదన కూడా ఒకే రకంగా ఉండదు కొంతమంది ఎక్కువ తక్కువ అలా ఉంటుంది అలా ఉండడం వల్ల ఈక్వల్ గా ఉంటే ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇలాంటి అందరు సంపాదన ఈక్వల్ గా ఉండదు కాబట్టి అలాంటి ఆర్థిక ఇబ్బందులు అంటే ఎక్కువగా ఉండవు అదొక పాయింట్ చెప్తున్నాను అంతే నేను మేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆ అన్నమాట అలా
అవునా అండి మీరు చాలా గ్రేట్ అండి ఎందుకు అంటే ఈ జనరేషన్ లో కూడా మీరు పెద్ద కుటుంబం అనేది మెయింటైన్ చేస్తున్నారు మీకు ఒక్కరికే కదండి మీ కుటుంబ సభ్యులకు అందరికి నా అభినందనలు ఎందుకు కంటే ఈ జనరేషన్ లో అనేది పెద్ద కుటుంబం అనేదే లేదండి అందరు చిన్న కుటుంబం మీదనే ప్రిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు కాకపోతే మీరు మాత్రం ఇంకా ఆ పాతకాలపు పద్దతులు పాటించుకుంటూ పెద్ద కుటుంబా న్ని ఇంకా కొనసాగిస్తున్నారంటే మీకైతే చెప్పలేనంత ధన్యవాదాలండి అంటే మీరు పెద్ద కోడలా అండి
కోడలిని కాదండి మధ్యలో కోడలినిండి నేను మా బావా గారు అన్ని చూసుకుంటారండి ఇంట్లో ఇంటి పరిస్థితిని అంతా తనే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు ఒకరి ఓ పెద్ద కుటుంబం కాబట్టి ఒకరు బాధ్యత తీసుకుంటారన్నమాట అలా అండి అయితే ఇంకా మా మా ఇల్లు అంటే మేము ఉండడమే కాకుండా మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే ఆ తాత ము త్తాతలు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగే జాయింట్ ఫ్యామిలీస్ గా ఉంటాయి అదొక కాలనీగా మొత్తం ఉంటుందండి మా ఊర్లో ఇక్కడ అయితే
అవునా అండి చాలా గ్రేట్ అండి అలా ఇంకా ఆ ఒక తాత ముత్తాతల నుంచి వచ్చితున్న కుటుంబాన్ని అనేది ఇంకా జనరేషన్ అనేది ఇంక మీరు బెటర్ గా ఇంప్రూవ్ జేస్తున్నందుకు అదొకటి మీకు హ్యాట్సప్ అనేది చెప్పాలండి, అందులో మీరు మధ్య కోడలంటున్నరు ఇం ఇంకా గ్రేట్ అండి అలా అలానేది ఆ అంటే ఒక్ ఇప్పుడు మీరంటున్నట్టు కుటుంబంలో ఒక్కరు కూ అలా నెగిటివ్ గ ఆలోచించినా అదొక్ ఒకటి డిస్ట్రాయిడ్ అయితది సో మీరు ఒక్ ఒక్కరు గాకుండా అందరు కలగలిసి ఉన్నారు రు అంటే ఆ పెద్ద కుటుంబము అనేది చాలా చెప్ మాటల్లో చెప్పలేనంత అనుభూతి అంటది నేనైతే
అవునండి మేమందరం ఒకటే మాట మీద ఉంటాం కాబట్
ఉ
మా ఫ్యామిలీ అలా బలంగా గట్టిగా ఉందండి ఇంక ఒకటి వచ్చేసి ఇప్పుడు జనరేషన్ లో చిన్న కుటుంబంలో ఏమవుతుంది అంటే ఆడుకోడానిక్ కీ పెద్ద కుటుంబంలో అయితే అందరు ఉంటరు పిల్లలు ఉంటరూ అందరు కలిసి ఆడుకుంటుం టరు ఈ చిన్న కుటుంబంలో అలా కాదు లోన్లీగా వాళ్ళే ఉంటరు కాబట్టి ఫోన్లక్ కు ఎక్కువగా ఆకర్షితులయిపోతున్నారు పిల్లలు పెద్దలు అందరూ ఇంకా అలా జాయింట్ ఫ్యామిల్ లిలో అయితే పిల్లలు అందరు కలిసి ఆడుకుంటూ ఉండి సమయాన్ని గడిపేస్తూ ఉన్ ఉంటారండి
అవునండి మీరన్నట్టే చిన్న పిల్లలు ఆళ్ళందరూ కూడా అంద్ అందరూ ఒకటే ఏ లాక అంటే వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ అనేది గాకుండా ఏ హాలిడేస్ గాకుండా నిరంత తరం ఆటలు ఆడుకుంటూ ఉంటారు చూడండి అదొకటి కు పెద్ద కుటుంబంలో అదొక పాజిటివ్ అండి నేనైతే చెప్పాలంటే పాజిటివ్ గా ఉంటది అంటే ఎప్పుడు పిల్లలాడుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది గదా అండి పెద్దవాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు గాబట్టి అది గుడ మనక్ ఒక ప్లస్ పాయింట్ అండ్ ఇంకా మీరు కూడా పెద్దవాళ్ళు కలిసి ఉంటేనే గదండి చిన్న పిల్లలు ఉంటరు బట్ మీరు గూడ అందరు కలిసి ఉండడం గూడ చాలా గ్రేట్ అంట్ టే మీ బావ మీ మర్ది ఇగ ఇలా అంద్ వాళ్ళ భార్ ర్యలు ఇలా ఒక్కొక్కరు అనేది ఎంతో ఆ సంతోషంగా గడపడం అనేది చాలా చెప్పలే అనేదండి ఈ జనరేషన్ లో ఇంకా మీరు పెద్ద కుటుంబంలో కోడళ్ల కో కొడల్ ల్లాగ కలిసిమెలిసి
అవునండి కలిసి మెలిసి సి ఉండాలే కదండి ఇగ పెద్ద ఫ్యామిలీ అన్నంక అందులో మాకు చాలా పో లాలు ఉన్నాయండి అందరం కలిసి పొలం కి వెళ్ తము వేరే వాళ్ళతో పనులు చేయిస్తాం అన్నమాట అందరం కలిసి పోలం వెళ్తాము హ్యాపీగా అక్కడ గూడ అందరం కలిసి భోజనం చేస్తాము మళ్ళీ పిల్లలు స్కూల్స్ నుంచి రాగానే మేము వచ్చేస్తాం అన్నమాట అలా కూడా మేము అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్తాం అన్నమాట అలా కూడ మేము సమయం గడుపుతూ ఉంటాము దాంతో పాటు ఇంకా మళ్ళీ అందరం కలిసి ఏదన్నా ఉమ్ దైవ దర్శనానికి టెంపుల్స్ కలా వెళ్ళి కూడా హ మేము సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటామండి
అవునా అండి సరే అండి చాలా మంచి మాటలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి ఇలాంటి మంచి ఆ ఆ విషయాలు తెలుసుకున్నాను ఎందుకంటే పెద్ద కుటుంబం చిన్న కుటుంబము అనేది ఏందో అనేది నాకు తెలీదు పెద్ద కుటుంబం ఇప్పుడు తెలుసుకున్నాను పెద్ద కుటుంబం వల్ల ఎంత ఉంటుంది అనేది ఓకేనా అండి ధన్యవాదాలు
ఓకేనండి